హ్మ్ చెప్పు బ్రో
ఇట్ల ఉందిరా
ఏం చేద్దాం ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నది నువ్వు చేసినావ్ హ్మ్ వాళ్ళు వాళ్ళు ఆలోచించకుండా నేను కూడా ఫస్ట్ లో యిను రెండు నేను ఆయనను నువ్వు మాట్లాడినావు కదా అత్తతో మామయ్య వాళ్ళతో
అయ్యో వాళ్ళలకు ఇంత ఇంత చెప్పిరు ఫస్ట్ లోనే ఇంకేం కాలేదు వాళ్ళు ఏం చెప్పిరు వాళ్ళు వాళ్ళకి తీట అని చెప్పిరు మామకి వాళ్ళ అమ్మాయి ఏమన్న నాది డాకీ బికిీ ఆ టైప్ లో చెప్పిరు
ఆ
అమ్మాయికేమో ఐశ్వర్యారయ అని చెప్పిరు
అవును
పెళ్ళికి ముందే చెప్పిరు కదా అన్న
అవును
ఇప్పుడు ఆమెతో ఏం సంబంధం వాళ్ళకి అంటే ఆమె వాళ్ళ కూతురు సొంత కూతురు వేరే ఇం ఇంట్లో వాళ్ళు కూడా కాదు
అవును కదా
ఆ రేపటి రోజు ఏదో ఒకటి ఆమె మనసులో పెట్టుకోదా
పెట్టుకుంటా ఎందుకు పెట్టుకోరు
పోయిపోయిగా ఇట్లా చేస్తురు రేపటి రోజు ఏమన్నా అయితే మనకు మాత్రం మస్తు మా మా
ఆ అంతే మీ సైడ్ నీకు వ చాలా ఉంటాయి చెప్పు పోడానికి
నాకేమనిపిస్తుందంటే ఇదంతా వన్ సైడ్ అన్న మనం ఒక్క రోజు పోతాం వచ్చేస్తాం
హ్మ్
రేపటి రోజు ఈమె ఏం చేస్తది ఆడికిపోతది
అవ్
చిన్నికేమనిపిస్తది అరే ఈమె నా గురించి ఫస్ట్లోనే ఇట్లా మాట్లాడింది
అవును
ఏం నేను మాట్లాడ మాట్లాడేది అని చెప్పేస్తే చెప్పేసి మాట్లాడలేదు అనుకో సురేష్ కూడా ఏమై ఏమంటాడు నా అక్క ఇన్ని రోజుల తర్వా తోచ్చింది ఆమెతో నువ్వు మాట్లాడలేదు ఆమె అదని ఆమెతో టార్చర్ ఇప్పుడు ఆ ముందే వానికి ఇమ్ కొంచం మెచ్యూరిటీ తక్కువ ఉంది వాడదంతా ఆలోచిం చడు ఇగ ఆమె ఇట్ల అన్నది అందుకే ఈమె మా ట్లాడతలేదు అట్ల అనే ఏమో ఆలోచించేది అమ్మాయిలక ఏముంటదన్న ఒక్కసారి ఏమో ఎవరన్నా ఏమన్న చెప్పిరు అనుకో అదే బట్
వాల్ వావ్ అదే మాట మీద ఉంటరు
హ్మ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరికిీ తెలిసింది కదా వాళ్ళు మన సైడ్ ఏం చుపియరు వాళ్ళ సై సైడ్ వాళ్ళ చిల్లి వాళ్ళ అక్క కాబట్టి వాళ్ళ సైడే కొంచం ఇది చూపిస్తారు
అంతే కదా
కుంట వాళ్ళు ఏం చేస్తారంటే ఇగ ఈమె ఫస్ట్ లోని అట్ల చేసి తింది మా అక్కకి ఇట్లా దూరం పెట్టింది ఎంగేజ్మెంట్ కి రాకుండా చేసింది అనేది కొంచం వాళ్ళ దాంట్లో ఇట్లా పెరుగుతా వస్తది అది
ఆ అవును
అట్లా పెరుగుతా వచ్చి గొడవలు బిడవలు ఏమన్నా జరిగితేనే ఇగ ఇబ్బంది అనిల్ కూడా ఏమ ఏమంటుండ అంటే మనం అది చెప్పకుండా ఉండి చేసేస్ సే అయిపోతుండే ఆమె ఆమె ఎట్లాంటిదో వీళ్ళకి తెలిసిపోతుండే
ఆ ఆ ఇంత మొ త్తం చేస్కు అనిల్ ఆ రోజే క్ట్ చేసినట నైట్ ఆ రోజు ఆయిన అది రికార్డింగ్ విన్నాడా
ఇప్పుడు నాకేమని ఏమనిపించింది అంటే నేను డైరెక్ట్ వీళ్ళలకు చెప్తేనే వినరు అయినా నేను రికార్డింగ్ చేప్పించుకొని వచ్చి వీళ్ళకి ఇనిపిస్తే వీళ్ళేం చేసిర నా వాల్యూ లేకుండా మొత్తం త్త వాళ్ళ వాడ వాళ్ళకి అడికి పోయిరిగా
వాళ్ళకి రికార్డింగ్ ఎవరు ప్రపేర్ అలా అసలు
ఎవరికి
ఆ వాళ్ళకు
వాళ్లకు జ్యోస్న వాళ్ళు పంపించరు
అసలు అసలు రికార్డింగ్ పంపకపోతే మంచిగా ఉండే ఎట్లా ఇట్లా మాట్లాడారు మా అక్క నుంచి చెప్తే బాగుండే కానీ ఇక్కడ డైరెక్ట్ రికార్డు పంపడం కరెక్ట్ కాదు
అది కూడా కదన్న అందుకే నేను పంపయట్లేదు ఎవ్వరికి ఫస్ట్ లోనే
అది ఒకటి తెలుసా ఇప్పుడు ఈ ఆ రోజు అసలు లోల్లిని జరగకపోతుండే ఆయన వస్తుండే కదా మన ఊరు సురేశ వాళ్ళ బావ అప్పుడు సాగర్ బావ ఫోన్ చేసి జల్దీరా జల్దీరా అన్నాడు జల్దీరా లెవెన్ రా ను అట్లా అన్నాడు కాబట్టి వాళ్ళ ఇళ సురేష్ వాళ్ళ అక్కకి ఏం కోపం వచ్చిందంటే ఈయన ఎంత త్వరగా ఎందుకు పిలుస్తుండు
ఆ
వాళ్ళు బావ ఉన్నాయి ఎవ ఎవరికైనా ఎట్లా ఉంటుందంటే బావతో పోవాలనే ఉంట
ఆ అదే మనం మనం ఎవ్వరు చెప్పలేదంట నా సాగర్ బాబు కూడా చెప్పలేదంట ఇట్లా నువ్వు ఒక్కనివరా అట్ల రా ఇట్ల రా అని అని చెప్పలేదంట ఆమెనే లే కున్నదిగా
అ అ అట్లా మాట్లాడుతుంది నేను త్వరగా రా అంటుండు త్వరగా
నేనన్నా సైలెంట్ గా ఉంటే అయిపోతుండే ఇవరికి
ఆ అ మరి ను్ చెప్పగా అట్లా మళ్ళా రేపటి రోజు చెప్పలే కదా
రేపటి రోజు నీకు ఇంత చెప్పింది మళ్ళీ నువ్వు మాకెందుకు చెప్పలేదని వీలే
మ్మ్
ఇప్పుడు చెప్పినా అదే జరిగింది చెప్పకున్నా అదే జరిగేది
అవును
మనం అ్యది చెప్పకుంటే మనం ఇద వస్తుండే మనం తప్పులో ఉంటుండే
మన్ని ఎప్పుడు ఏదో ఒక జరుగు చూద్దాం ఏది డెస్టినీ ఎట్లా రాసిందో
అ అది పుని అయిపోయింది అది అంత ఓకే పోనీలే ఇప్పుడు ఆమె అట్ల చెప్తుందని డైరెక్ట్ నేను వచ్చి వీళ్ళ రికార్డింగ్ అది చెప్పకపోకుండా డైరెక్ట్ నేనే మాటలతో చెప్తే వీళ్ళు వినేటోళ్ళ
వినక పో మేమో వినకపోతుండే అ
అంతే కదా అన్న ఇప్పుడు అట్లనే ఉంది కదా నేను రికార్డింగ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆడి పోయరు నేను ఇట్లా మాటలతో చెప్పేస్తే లైట్ తీసుకుంటుండే వీళ్ళు
అ
అట్లా అనిపిస్తుంది నాకే పోనీలే మనం ఏం చేస్తాం మళ్ళీ ఎట్ల పోయినా చిన్ని చిన్నికి కొంచెం బాగుంటే మంచి మంచిగా ఉంటది వాళ్ళ ఏమి ఎట్ల పోతే ఏందన్నమ మనకు
అంతే అంతే ఇప్పుడు ఆయనా ఇప్పుడు స్పెషల్ పార్ట్ అంటే ఆయన వాళ్ళ ఇద్దరు బయట ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు
త్
బయటనే ఉంటారు మేబీ కావచ్చు అయినా చూ పెద్దోడు చూసుకుంటుండ వాళ్ళకి ఇప్పుడు
ఎక్కడన్నా ఆయన బయట ఉంటాడు ఈయనే ఈననే చూసుకోవాలి మొత్తం లేదు ఇననే చూసుకుంటుండు ఆయన వస్తాడు దగ్గరనే అన్న మొత్తం అంతా వాళ్ళకి దగ్గరనే అట
అవునా పోలీస్ స్టేషన్ల
ఉ బయటికి పోయే ప్లాన్స్ ఏం లేవు వానికి
ఉ వాళ్ళ ఊరు నుంచే చేసుకుంటారేమో
లో నుంచే చేసుకుంటాడు నాలుగైదు స్టేషన్లు ఉన్నాయంట ఉన్నాయంట అ మన లెక్క ఇట్లా జైనూర్ లింగాపూర్ సిర్పూర్ అన్నట్టు
అట్లా అంతా దగ్గర ఉంటే అట ఆడ నుంచే చేసు
అడ నుంచేసుకుంటాడు బయ కెందుకు బోతర్ వాళ్లిగా ఉ
దగ్గర ఉన్నపుడు ఎందుకు పో తర్
అవును గదా
నాట్ల ఉంది కథ నడుస్తుంది ఏం చేద్దాం
అట్లా నడుస్తుంది వాళ్ళఇగ
ఉ ఇప్పుడు రేపు పోవాలి నువ్వు రేపు మార్నింగ్ ఫోన్ చేస్తారేమో నీకు బైక్ మీద పోవాలెమో నువ్వు
ఇప్పుడైతే చేయలేదు భైకెందుకన్నా నే నా రేపు చెప్తే నేను బైక్ తోటి వచ్చేసే అంటే నేను అస్సలు పోను
బైక్తో రమ్మన్నారు గని నీకు ట్రాక్టర్ నీ లోపల ఉ
లోపల
ఆయన లోపల కూర్చబెడతను నీకు ఫస్ట్ ట్
హా అట్లేమి కూర్సోబెట్టరు మళ్ళీ అందులో అడ వస్త స్థాడేమో
ఎవడు మోహన్ మన్నానా ఎవడు అవా ఆయనగి ఆయనగి బ ఆయన అస్తడు పక్క ఆయనకి ఇప్పు ఎందుకు నువ్వు నీకేమైని చెప్తే తీసు పో మట్టింది
ఇట్లా టచ్ అయ్యేటట్టు ఏమన్నా చెప్పిండనుకో
తీసుకోయంతో
ఆయనతోనే తీసుకుంటాయిగ మొత్తం అంతా ఆయన మీద దింపేసి ఓచ్చేస్తా
ఎప్పడు ఆయనాము ఓకే నీకేం కాని
ంట ఆయన నాతోటి ఏం తీసుకోడు సైలెంట్ ఉంటాడు మాక్సిమం ఆయన రాడు ఎందుకంటే దీక్ష
ఓ దీక్ష ఉంది కదా కాబట్టి రాడాయినా
ఉమ్
నేందు పంటే దీక్షని కాబట్టి
ఉమ్ దగ్గర కాదు కదన్న ఇంత దూరం పోవాలి అది ఆస్పవా దాటిన తర్వాత ఎడుకో పోవాలి
ఉమ్
హాట్ టాపిక్ ఉంటది ఇప్పుడు రేపుడు ఇంత కట్టపిచ్చిండు ఇస్తుడు పోలీస్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు
వాళ్ళు వాళ్ళు మొత్తుకుంటారు ఇగ ఆయన మొత్తం రిజెక్ట్ అయితున్నాయంట కదా
చలాది మీ మీ దగ్గరే ఉందట టార్గెట్
మీ మాకేముందా
మీకే ఉంది అని వి వినట్లా నాకు అనిపించింది అట్లా మీవాడు కూడా అటు రైట్ ఉమ్ నెక్స్ట్ కాల్లో చెప్పిప్పుడు ఎవడు
ఇది ఇది ఇ ఇది కంప్లీట్ అవని అది ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు ఏదో ఒకటి మాట
ఇప్పుడు నాది అయిపోయింది ఇప్పుడు ఆ నీది అయిపో పోయింది అఐదు ఇప్పుడు నాది ఆరు చేయాలి నువ్వు ఐదు అయిపోయినాయి ఆ ఇప్పుడు ఒకటి నీది అరవింద్ది ఐదు రాజశేఖర్ది ఆరు
మొత్తం ఎన్ని గంట ఉన్నదనుకో ఇగ
గంటా ఉంది నీకు ఇప్పుడ్ లొల్లి ఆ అదే ఏం చేద్దాం ఇప్పుడు అదే అది చెయాలి ఇప్పుడు ఏదో ఒకటి నువ్వు ఎప్పుడు వస్తావు వన్కి వస్తావా
మ్మ్మ్
వన్ కి రావు నువ్వు ఇప్పుడు ఫస్ట్ కి రావు ను్వు
ఏ వాళ్ళు వాళ్ళు ఎి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రేపేముండ ై తెలుసా నేను చెప్ ఆ ఇట్లా ఎంగేజ్మెంట్ వద్దు డైరెక్ట్ పెళ్ళి అని చెప్పేస్తా వాళ్ళు వినరు నేనొచ్చేస్త
అంతేనా
ఆ వు
ఏ
నేను ముందే చెప్తా మరి ఇప్పుడు ఈ టైంలో ఎవరు చేసుకుంటారు మీకు పని లేదు పాట లేదు అని నేను చెప్తా ఇగ
నువ అంటే నువ్వు కూల్గా చెప్పు అట్లా అరే ఇచ్చ ఏ ఎ ఫస్ట్ ఫ్రెష్ చెయ్ ఫ్రెష్ ఫ్రెష్ చేయ్ ఏమైంది
నువ్వేచెయ్
సరే నేను నీ నీ నెంబర్కిి చేస్తా అరవింద్ కి హలో
కేజీ
అరవింద్ నంబర్కిి చేస్తా సరేనా